ఏం చేస్తున్నా
ఇప్పుడే మా కాలేజీలో ఫెస్టివల్ ఉంది ఇది కాకిమన్ క్లాస్ మక్స్ వెళ్ళొచ్చాం అంటే ఇప్పుడు కాలజ్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా కప్యూటర్ సైన్స్ ఇ సీ ఎతలా సూ వాళ్ళ ఇద్దరు మాకు ఈవెంట్ అనమాట ఇయర్లీ వన్స్ అశ్వ అన్ ఒక ఈవెంట్ జరుగుంది సో అందులో ప్రతి డిపార్ట్మెంట్ ఫ్లాష్ మప్స్ వస్తాయన్నమాట అంటే స్టేజ్ మీద అందులో బెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్లాష్ మాప్ కి ప్రైజ్ ఇ సి ఎంతో క్యాష్ మనీ కూడా ఇస్తారు మాకైతే సైబర్ డిపార్ట్మెంట్ బాగా నచ్చింది కానీ అంటే పాలిటిక్స్ ఉంటాయి కదా సో దానివల్ల డేటా సైన్స్ వాళ్రా చెరడి
ఓ డేటా సైన్స్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా
ఉ ఈసీ వాళ్ళయితే పెద్ద మొక్కలు ప్రతిసారి బాగాేస్తారు కానీ వాళ్ళకి రదు
ఓ పర్వాలేద్లే పాలిటిక్స్ జతుండే కదా ఇంకేం చేస్తారు
ఉ ఇంకేం మరి తిన్నావా నువ్వు ఏం చేస్తాన్నావు
ఏం లేదు నేను ఇంకా ఊరికే బాగా తినేసి బాగా పనుకుందాంమని అనుకుంటి ఇంకా నువ్వు ఫోన్ చేసావు
నాతో ఫోన్ మాట్లాడకుండా నువ్వు ఎందుకు ఉండలేకపోతాన్నావ్
వామ్మో నువ్ భలే డైలాగ్ వేస్తావే హ
అంటే మేము ఈ కళ కూడా పెలుస్తున్నాం ఏదద
మా కాలేజీ లో ఫెస్ట్లు అట్లా ఎప్పుడో ఒకసారి జరుపుతారు అనమాట అప్పుడు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు మీ దాంతో అంతా బాగా ప్రైజెస్ ఏమి ఇస్తారు మనీ ఇస్తారా
అహ మ మాట్లా ప్రైజ్ మనీ ప్రైజ్ ప్రై తయా పో త్రయాంత పో
క్రేన్స్
అ స్కూల్ పిల్లోల్ల సెకండ్ ప్రైజ్ వచ్చి అది వినాయకుడి క్లాసిక్ బాక్స్ సార్ మ్యాకింగ్ షేప్లో లంచ్ బాక్స్ ఇస్తార్
ఉ ఏదో ఒకట్లే ఉపయోగపడేటవన్నా ఇస్తున్నారు కదా
థర్డ్ ప్రైజ్ వచ్చి డైరీ మిల్క్ చాక్లేట్ ఆ థర్డ్ ప్రైజ్ డైరీ మిల్క్ చాక్లేట్ వచ్చి ఐదు రూపాయలవే ఐదు రూపాయలవేనా
హ ఎందోలే
ఇప్పుడు ఔటర్స్ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఎల్కోస్ పెన్ ఇస్తారు అంటుతుంది లైఫ్ లాంగ్ ఈ పిల్లలకి అందరికి ఇచ్చకోవచ్చు
అవునా కానీ ఇంక్ అయిపోతుంది
ఉ
నువ్వు లైఫ్ లాంగ్ అంటున్నావు మరి
లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బెటర్ ప్రిజెస్ మష ఏమో లేండి సినిమాలు మాత్రమే చూస్తాం
అవునా సినిమా మాత్రమే చూస్తావా
సినిమాలుకు సినిమా కట్టు బానిస టి ఎఫ్ ఐ
ఓకే టి ఎఫ్ ఐ ఫిల్ ఫామ్ చెప్పు
తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్
అవునా తెలుసు అంటే నీకి ఎలా నీకు ఎలా ఉందో అనేసి అందుకు నీకు ఎంత నాలెడ్జ్ అం ఉందనేసి టి ఎఫ్ ఐ మీద అందు కడిగా ఉమ్ అయితే సినిమాలు బాగా చూస్తావు కదా ఆ ఒక పాట పాడతాను అది ఏ సినిమాలోదో చెప్పు.
అది ఏలియన్ సాంగ్ కదా అది ఏ మూవీలో కూడా కాదు ఆల్, బం సాంగ్ అది
ఓ చాలా తెలివైన పాపవేలే అన్ని బాగా కా తెలుసుకున్నావ్
అవును
హ్మ్ ఇంకేంటి మరి
చెప్పాలి
ఉమ్ అయితే టిఎఫ్ ఫై లో ఎవరంటే ఎక్కువ ఇష్టం
టిఎఫ్ఐ లో తన్మయ్ అని ఒక హీరోయిన్ ఉంటది. అన్నమాట ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి తెలుసా అం త అందంగుంటదో ఎప్పుడు ఆ హీరోయిన్ ఇన్స్ స్టేషన్ గా తీసుకుంటా ఉంటా నేను నా లైఫ్ లో
నేను ఫస్ట్ టైమ్ వింటానా కొత్తాగా వచ్చిందా కొత్తగా వచ్చిందా అది అవునా ఆ ఇంకేంటి మరి హూ అయితే ఇంకా మీరు ఏ ఏ మూవీస్ చూస్తారు ఎక్కువ ఏ మూవీ అంటే ఇష్టం అవునా టి ఎఫ్ ఐ బానిస అన్నారు మరి బాలీవుడ్ వి కూడా చూస్తారా ఓకే సినిమాలు బాగా చూస్తారు ఊ అది మేలేలే ఊ ఇంకా హే జవాన్ హే దివాని లో ఎవరు ఎవరు హీరో హీరోయిన్స్ ఆ అదే ఏదో హే దివాని హే దివానీలో ఎవరెవరు హీరో హీరోయిన్స్ ఓకే ఇది అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా బాగా లవ్ చేశారు కూడా మరి ఏమైంది మధ్యలో ఊ నిజమే అసలు ఎవరి మధ్యలేకి పోకూడదు ఎందుకంటే మనం మేము విలాన్ అయిపోతాం ఉమ్ ఇంకేం మరి ఇంకా రణ్వీర్ సింగ్ ఉన్నారు కదా ఆలియా భట్ రణ్వీర్ సింగ్ ఆ రణ్వీర్ సింగ్ ఆ రణ్వీరే వాళ్ళిద్దరు జోడి కూడా బావుంటుంది కదా ఆ ఒక పాప కూడా ఉంది కదా వాళ్ళకి అమ్మాయి పేరు అ ఆ అమ్మాయి పేరు చిన్న పిల్ల పిల్లి కళ్ళులాగ ఉంటయి ఏదో రేహ అని ఏదో సమ్థింగ్ హ్మ్ వాళ్ళిద్దరు ఎంత బాగుంటారో సేమ్ ఆలియా లాగే ఉంటుంది ఆ అమ్మాయి ఆ చూసాను జై బజరంగ్ బలి అని చానా బాగుంటుంది ఆ మూవీ నువ్వు చూసావా ఎప్పుడైనా బాందా మరి నచ్చిందా బానే ఉంటుందా ఆ రాహానా ఓకే ఆ అబ్బో చానా క్రియేటివిటీ కదా వాళ్ళకి అట్ల పేరు పెట్టడంలో ఇంకా మన తెలుగు వాళ్ళు అయితే గిన అలాగా పేరు పెడితే గినా అసలు ఇన్నే ఇన్రు ఖచ్చితంగా పేరు ఏది అక్షరం వస్తే అ దాంతోనే పెట్టమంటారు ఊ ఏందో అసలు మన కాడ కల్చరే వేరుకదా మ్మ్ ఇంకేంటి మరి ఏం చేస్తున్నావ్ మరి అవునా ఓ మీకు ఫెస్ట్ కూడా జరిగిందా ఓ ఓకే ఓకే అయితే మరి ఇప్పుడు ఎవరి బాగా చేసారు అన్ని డిపార్ట్మెంట్స్లో మ్మ్ సైబర్ వాళ్ళా ఓకే సైబర్ అన్నించి గుర్తొచ్చింది సైబర్ వాళ్ళు హ్యాకింగ్ చేస్తారు కదా మ్మ్ అలాంటి టెక్నాలజీ ఉండడం వల్ల మేలే కాకపోతే దొంగతనం చేసే వాళ్ళు చాలా బెస్ట్ అనమాట దాంతొ సెటిల్ అయితే ఏం మీరు ఒకసారైనా మాట్లాడడం లేదు ఏమన్నా పని ఉందా అవునా చానా బద్ధకంగా మాట్లాడతాంటే అవునా మ్మ్ మ్మ్ ఇంకేంటి మరి విశేషాలు ఆ వస్తాం ఎప్పుడైనా బాగా జర్పుతారంట కదా అంతే వస్తాను ఎప్పుడైనా అలాగే భోజనాలు పెడతారా ఆ సరే మరి ఆ ఉంటాను బాయ్